చేస్తున్న్వే
ఎం లేదు చదువుకుంటాన నువ్వు ఏమి చేస్తున్నావ్
సౌత అల్వా ఏం లేదు బయట తిరుగుతాన్న చదివే ఇంట్రెస్ట్ లేదు
ఎందుకే ఎగ్జామ్స్ దగరకత్తానేే కా అదే
చదవాలి ఇక మరి చదివే అంత ఇంట్రెస్ట్ ఓపిక్ దగర ఉండాలివియ
ఆ చదువాల ఇగ ఎగ్జామ్స్ దగ్గరకొస్తాన్నాయ్ కాబట్టి
ఏ సబ్జెక్ట్ సవతాన్నవ్
మ్యాథమెటిక్స్
అవునా
ఆ బమొ ఇయాలాగా అసలు అ మంచించిి అన్ మంచించిి పంటల కాల మాత్రమే మీమేగా బట్ మేమే ఇక గూగుల్లోనో యూట్యూబ్ లనో ఇదీ మేమే నేర్చుకుంటాం గంతె ఏం అర్థం కదామె చెప్తే వత్తది బోర్డ్ మీద ఒక క్వషన్ చెప్ తది నవు తది పోతది గంతే ఇగా
మ్ దీవీ ఎలవయిదిల్సా
ఆ
ఇగొ మళ్లగ పండుకున్నం మా ఫ్రెండ్ ఒక అమెవి ఇన్విజిలేష అన్ పోతుంది ఆమె వె పొద్దున్నే నీంలేవం కొముందె
ఆ
పోయింది ఇంకొక ఫ్రెండ్ ఒచ్చింది నిన్ననే ఒకవేళ ఆ ఫ్రెండ్ రాకపోతే ఇక నేను ఆస్టల్లోనే ఉంటున్నా నేను ఒకదా అన్న అయిత కదా అని ఫ్రెండ్ ఇంకొక వచ్చింది కాలేజ్ పోదం అన్నది ఇక మెల్లగాలేషీ బ్రష్ ఏసుకొని టిఫిన్ చేసిన మ్ చపాతికి తిలు ఎందుకో ఆ తిన బుద్ధయితలే అసల్ సలా ఒకటే చపాతి తిన్నం ఇద్దరం ఇంకోటిగ బాక్స్ పెట్కునం కాలేజీ పోయినం నడుసుకుంటా కాలేజీ పోయినాం ఇగ కాలేజీ పోయినం ఎవర్ రాలే కొమంద్ ఒకా ఇద్దరే
ఆ మీ డాటా సైన్స్ గ్రూపోల్లా
ఆ ముగురు మేమిద్ ఇద్దరమే ఇగ ఎవ్వరులేరు
ఆ
ఆ ఇగా కూసున్నం కోసేపు ఇప్పుడు డిఎస్ రాశినం థర్డ్ ఫోర్త్ యూనిటు చెప్పిండట
ఆ
ఈ ఇద్దరం రాసుకున్నాం మొన్న నేను కంప్లీట్ చేసిన కదా మ్మా ఫ్రెండ్ పోయినప్పుడే డిఎస్ మొత్తం ఇగ మళ్ళా థర్డ్ ఫోర్త్ యూనిట్ చెప్తే ఇక మెల్లగా కొసేపు రాశినం నేన్ ఉనూ ఇంకో ఫ్రెండ్ ఇగ మ్మ్ రాష్ట రాయ బుద్ధయితలేదు కొద్ది సేపు ఫోన్ చుద్దాం అంటే ఆట్ వట్లే ఇంకో ఫ్రెండ్ ను హాట్స్పా్ట్ ఆన్ చేయ్ మన్నం
ఆ
ఇయా లెవెన్ డేస్ సినిమా చూద్దామే అనుకున్నాం ఆ సినిమా వచ్చింది చుడు విష్ణు విన్య సం
ఆ
ఆ సినిమా చూద్దాం అనుకుంటే మూవ్ మూవీ రూల్స్ స్లా నెమో రావటలే
ఆ
మ్మ్ రాకపోతే సుశీనం సుశినం ఇగ ప్రోమో సుద్దాం అదేంది టీజర్ చూద్దాం అని యూట్యూబ్ ఓపెన్ చేసి చూశినం
ఆ
ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే సర్చ్ చేసినం ఇగ వచ్చింది బాగుంది జోకుంది మూవి సుడాలనుకున్నాం ఇయాల డౌన్లోడ్ చేద్దామంటేనేమొ అక్కడ హాట్స్పాట్ లే ఇద్దరు దాంట్లో బ్యాలెన్స్ లెవ్
మరె మీ హాస్టల్లో వైఫై ఉంటదిగా ఆడ డౌన్లోడ్ చేయకపోయినవ్
ఆ ఇగ గుర్తులేదిగ వచ్చినంక ఇగ మ్యాసక్ రాసుకున్నం
ఆ
కొద్దిసేపు ఆగినం ఇక రాసుకున్నాం మళ్ళీ ఇక మ్యాథ్స్ క్లాస్ టైం అయింది పోనాం ఆ మధ్యలో ఇంకక ప్రిన్సిపల్ సార్ వచ్చిండు
ఆ
ఫస్ట్ ఇయర్ ఆమె సర్టిఫికెట్ ఇవ్వకపోతే సర్టిఫికెట్ ఏది ఏది అని తిట్టిండు
ఆయనకు బాగా అలవాటు ఉంటేది ఇప్పుడు కదనే
ఇప్పుడు ఏమన్నా అంటడుగా వచ్చు అనుకోని ఎప్పుడైనా ఏమిదన్నా ఒకటి అంటాడుగా కలుబడతే అ నేను అంటనే వచ్చానుకోని నేను అప్పుడే కూకుడా సైలెంట్ గా బుక్ చూస్తాను
ఆ
ఉ ఇక పోయింది తిట్టాడు పోయి ఆ మళ్ల కాస్త పడి తర్వాతకి మా అడ్మిషన్ సార్ వచ్చేండం ఎప్పుడు రాడు అసలు ఆ సార అలా వచ్చిందంటే క్యినా నేను
ఏ వారు
హ
ఏమంటాడి వచ్చి
ఒచ్చి ఏ క్లాస్ ఏ క్లాస్స అడిండ నేనే ఏమో ఇప్పుడే క్లాస్ అని అడిగండేమో అని లీజర్ సార్ అని చెప్పిన
ఆ
ఇదే క్లాసు ఇదే క్లాస్ అని అడిగిండు డేటా సైన్స్ అని చెప్పిన ఆ ఇక వాష్రూమ్ డోర్ తీచుంచిలి బాగా తీచంచిలి స్మెల్ రావట్లేదు ఆ డోర్ వేసుకోంండ అని చెప్పిండు
ఆహా
ఇక అప్పటిక ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటా మళలాగా పోయినా
బాగానే వచ్చింది అసలు సారు మర
ఏం వచ్చింద సారి కూతురు పుట్టిందట కదా
అవునంటా కదా స్టేటస్ వెటిలుప్పుడు ఆ మళ్ళ కూతు అట పాప
ఆ ఇద్దరు కూతుర్లే
ఆ
వచ్చిం కప్పం
ఆ
ఇక మ్యాథ్ క్లాస్ టైం అయింది అసలు పోవుద్దుగా అట్లే కనిపోయినాం ఇక మెల్ల అయినాం అసలు లేచ అంతోపిక ఉడలేదు అప్పుడే స్టార్ట్ అయింది ఇక జలుబు నాకు ఆల్రెడీ పోయటప్పుడు జల్ గొంతున వస్తుందని ఒక రెండు చెప్తే టాబ్లెట్ ఇచ్చింది జలుబు టాబ్లెట్ వేసుకున్నాం ఇక పోనాం ఇక స్టార్ట్ అయింది నా వల్ల కాటలేదు ఇక మ్యాథ్స్ క్లాస్ లో కూర్చున్నాం కూర్చున్నాం ఒక ఒక ఫ్రెండ్ మాట్లాడట్లేము ఒక కొందరతోని చెప్పిన దాంట్లో ఆమెమి నవ్వింది చూసి మాట్లాడింది హ ఇక నం కూడా మాట్లాడిన ఆ ఇంకో ఫ్రెండ్ ట్ట జుడు ఊకె ఫోనే చూతది అవి రైతే ఈయలా కూడా ఫోనే చూతంది ఊ కు ఫోనే చుతాంది ఎప్పుడు చూడు
కాలేజ్ త అందుకె అసలు వాళ్ళ డాడీ ఫోనే అలౌ చేయలే ఆ వాళ్ళ డాడి ఫోన్ అలౌ నే చేయలేదు ఇంకా
హ్మ్ హ్మ్ ఇంకో ఫ్రెండ్ ది ఫోన్ తీసుకొని అడుక్కొని
అల్ ఈమె చేసే కథలు వాళ్ళ డాడీ కి చెప్తే గా ఆ
ఆ మస్తు స్ట్రిక్ట్ కాదా వాళ్ళ డాడీ ఈమె చేసే కథలు అన్నీ తెలిస్తే ఘోరంగా ఉంటది హ్మ్ హ్మ్ ఇగ ఫోన్ ఏ చూతాంది ఆమె నేను ఇగా ఆమెతో మాట్లాడిని సపో ఆమె ఏమనుకుంటదంటే ఆమె స్టైల్ చేతాంటే ఆమెనే సుత్తానం గావచ్చ అనుకని ఇంకో ఓవర్ యాక్షన్ చేతది
హ్మ్ ఆమెన్ జూస్ ఆమె చూతాన్న సెలబ్రిటీ లెక్క ఫీల్ అయితది కానీ ఆమెని ఎవల్ దేక్ కరు
అవును
హ్మ్ ఈ క్లాస్ అయిపోయదాక ఇంకో
అంతే మాట్లాడిందా అది మంచ్ మంచిగ మాట్లాడిందా ఆ ఫ్రెండ్ మరి
ఆ సూచినవ్వింది ఏమో అడిగింది గుర్తులేదు యూనిఫార్ ఎందుకు ఏసుకొని రాలేదు అని నేను అడిగినా డ లేదుగిని బావ అని చెప్పింది అవునా అను కున్న మధ్యలో మధ్యలో క్లాస్ అయితాంటే కూడా ఎనక తిరిగి నవ్వుతాంది చూసి
మళ్ళ అన్ని మర్చపోయి అన్ని మర్చ్ పాట్లలేక్కనే ఉంటాదా
ఆ ఏదో మాట్లాడలేదు అని ఇన్ని రోజులు దాకా మాట్లాడలేదు అన్నారు కదా అని మాట్లాడినట్టు అనిపితాంది. నాక్ గాని ఏమో ఇగా
ఇగో వన్స్ ఏదైనా ఏదైనా మధ్యలో అట్లా అయితే గట్లనే అనిపితది. వాళ్ళు మంచిగా మాట్లాడితే మనకు మంచిగా అనిపియదు. సిమ్ ఇత్తది గావాట్కి
ఇగా వాళ్ళు ఎట్లా మాట్లాడతారో మనం కూడా అట్నే మాట్లాడితే అయిపోతాది.
ఆ వెళ్తే మాట్లాడతాంట మాట్లాడదాం గంతే
హ్మ్మ్ ఇగా మళ్ళా మొన్నో ఒక ఫ్రెండ్ ఒక ఆమె జాతర పోతే చూసింది ఎవరెవరు పోయిళ్లు అది ఇది అని అడిగింది. ఇగా మా బెంచ్ లో కూర్చొని ముచ్చట పెట్టింది
ఆ
పీరియడ్ అయిపోయేదాక ముచ్చట పెట్టింది పోయింది. ఇగా ఆ ఫోన్లు చూస్తాంటే మా మాథ్స్ మేడం చూసింది. ఒక ఆమె ఊకే ఫోన్ చూస్తాదాని చెప్పిన కదా
ఆ
ఆమె ఫోన్ చూత్తాంటే మ్యాస్ మేడం చూసి ఇప్పుడు చూడొద్దు ఫోన్ కాలి టై లో చూడాలి బ్రేక్ టైమ్ లో చూడాలి అది ఇదని అన్నది ఫోన్ తీసింది ఆమె ఏమ్మటే
బాగా అలుసు చేత్తరు త
ఆ ఫోన్ చేసింది ఇగా మేమ్ వట్టిగా కూర్చున్నాం. ఇగా పోదాంమని అనుకున్నాం ఎందుకంటే స్టాట్స్ క్లాస్ సిలబస్ ఎట్ల అయినా అయిపోయింది. కదా
ఆ
ఇగుండేమ్ చేయ్యాలి డిఎస్ క్లాస్ ఏమో ఎట్లైనా ఇంటాలేము. ఇగా రోజు అంత ఈవినింగ్ కాబట్టి ఇగా పోదామని ఇట్లా మెట్లు దిగి కిందికి పోయిండు అక్కడ ఒక వార్డెని కూర్చుంటది బెంచ్ కాడ ఇటు సైడ్ పోదామని ఇట్లా కొంచెం క్రాస్ తిరగంగానే సార్ సార్ అదేంది మా ప్రిన్సిపల్ సార్ కనపడ్డాడు. ప్రిన్సిపల్ సార్ కడబడ్గానే ఎమ్మటే వెనక్కి తిరిగి మళ్ళా మా క్లాస్కు పోయినం. మై డియర్ క్లాస్
ఆ
మళ్ళా మా క్లాస్ పోయి మళ్ళా వచ్చినాం. మళ్ళా వచ్చి ఇగా సార్ అప్పుడు లంచ్ లంచ్ దగ్గర ఉన్నాడు ఇగా తొందర తొందర నడుచుకుంటా వచ్చినాం బయటికి రాంగానే ఇగా ఫుల్ మంది బాయ్స్ ఉన్నారు. కాలేజ్ కదా ఎగ్జామ్స్ కదా
ఆ
ఫుల్ మంది ఉన్నారు. ఇగా మాకెట్లా పోవల్నో అర్థం కాలే ఇగా నడుచుకుంటా వచ్చి ఇగా ఆడ కొంచెం ప్లేస్ కనబడాంగానే ఆ ప్లేసుల నుంచి వచ్చాము ఇగా నడుచుకుంటా ఎండలా ఇగా ఫుల్ ఎండ కొడుతుంది. అప్పుడు ఇగా కాలేజ్కి వచ్చినక్కా అసలు తినబుద్ది కావట్లేదు. బెండకాయ పుల్స్ అంటే
ఆ
వథింగ్ వత్తాంది ఇగా అప్పటికే నాకు ఫీవర్ స్టార్ట్ అయింది. ఇగా హ్మ్మ్
ఆ పొద్దున చపాతీ తినాపోయినవ్ మరి
ఆ మధ్యాహ్నం వచ్చినాక్క ఇగా అన్నం తిన బుద్ది అయితలే అని బెండకాయ పులుసుతోని పచ్చడ పెట్టిళ్ళు, ఇగా చపాతి వేసుకొని పచ్చడి పెట్టుకొని తిన్నా ఇగా మా ఫ్రెండ్ కూడా ఒక రెండు మూడు ముద్దలు తినబెట్టింది. తిన్నా ఇట్లా అయింది ఈరోజు అంతా
తిన్నావా అన్నమ్
ఆ
నైటూ మంచిగా తిన్నావా అన్నం అంటానా
ఆ తిన్ సరే తియ్ రేప్ చేత్త
ఆ సరే
ఉమ్ బాయ్